హలో
హలో అండి
హాయండి
ఆ బాగున్నానండి ఏం జేస్తున్నారు
ఏం లేదండి మొన్న కాల్ చేసారా మీకు కాల్ కలవలేదు అందుగురించి అని చెప్పేసి మళ్ళ ఆ
ఏ విషయం మీదండి
అదే ఫ్యామిలీ గురించి మాట్లాడుకుందాం అని చెప్పేసి మామూలుగా కాల్ జేసా ఆ రోజు కాల్ కలవలేదు
అవునా ఆ చెప్పండి విష ఏంటి ఆ చెప్పండి ఎలా ఉన్నాం బాగు బానే ఉన్నాం మండి హ్మ్ అందరం బానే ఉన్నాము ఏందే ఎండలు సామాన్యంగా లేవు కదండి
అవునండి
అద్రి పోయేటట్టున్నాయి అసలు అడుగు దీసి అడుగు పెట్టేటట్టుగా లేదుగా బయట
అవునవును ఈ ఎండలకి ఈ మా అత్త మామ వాళ్ళు గూడా కొంచెం బయట కెళ్ళాలన్నా భయము హూ కొంచెం ఏజ్ పర్సన్ వాళ్ళు గదా సో అందుకని వాళ్ళు గూడా బయటికి యెళ్ళలేకపోతున్నారు ఈ పిల్లల్ని గూడా బయటికి తీసుకెళ్లాలన్నా చాలా భయం వేస్తుంది
అవునవును ఉమ్ ఇంగ ఎంటంటే ఈ సమ్మర్ భయపడే పిల్లలు ఏంటి పెద్దలు ఏంటి అందరికి అదే ఉందండి కుటుంబాలు కుటుంబాలు భయపడుతున్నారు బయటికి రావాలంటే
అవునండి మరీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ గూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఎండలు
అవును కూలర్లు పని జేయట్లేదు ఏసీలు పని జేయట్లేదండి బాబు ఈ ఎండకి
ఫ్యామిలీ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు ఇంకా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు అయితే మరీను
అవును ఒకప్పుడు అయితే పెద్ద పెద్ద కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు ఉండేవండి అవన్నీ ఎలా ఉన్నారో ఏంటో అర్థం కాదు అప్పట్లో ఈ కూలర్లు లేవు ఫ్యాన్లు ఏసీలు లేవు ఏం లేవు వాళ్ళు ఎలా పడుకునేవారో ఏంటో అర్థం కావటం
అవునవును
ఆ ఒకొక్కళ్ళు ఇ ఎంతమంది అన్న తమ్ముళ్ళు అక్కలు చెల్ెళ్ళు అందరుూ కుటుంబం అంట అంటే ఒక పెద్ద ఫ్యామిలీ అండ్ ఉమ్మడి కుటుంబం అంటే దాదాపుగా ఒక పాదికి ముప్పై మంది ఉండేవారు
అవును అప్పట్లో వామ్మో పిల్లలు కూడా కొంచం ఇంట్లో ఆ అంటే నలుగురు ఐదుగురు ఉండడము ఇప్పుడు ఒకళద్దరికే వీళ్ళ అల్లరి తట్టుకోలేక అసలు బాబు ఏంటి వీళ్ళల్లరు అని చెప్పేసి అలా ఆలోచిస్తున్నాం కదా మనము కానీ అప్పట్లో మాత్రము ఒక్కొక్క ఒక్కొక్క పర్సనకోచ్చేసి ఒక ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఇంకా కొన్ని డే స్ అంటే అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మల టైం లో కూడా వాళ్ళ ఇద్దరు వాళ్ళు వాళ్ళు కూడా ట్వెల్వ్ మెంబెర్స్ ని అలా కూడా మెయింటైన్ చేశారు అంతమందికి ఫుడ్డు పెట్టడము వండి పెట్టడము ఆ అంత మందిని చూసుకోవడము చదివించడమైనా సరే ఏదైనా సరే అప్పుడు చాలా ఇదిగా ఉండే ఇప్పుడు ఇద్దరు పిల్లలున్నారంటే బాబోయ్ ఎంత అల్లరో ఇంట్లో అ ఇద్ ద్దర్నే మెయింటైన్ చేయలేక చచ్చిపోతుంటాము
అవునవును అదే అంటున్నా అప్పుటి ఫ్యామిలీస్ వాళ్ళు ఎలా బతికరో అర్థం కావట్లేదండి బాబోయ్ అంతంత మందిని ఒక పెళ్ళిందంటే అందరు కలిసి తలా ఒక పని చేసుకోని తాటాకు పందిర్లు లేసి ఎంత హడావిడి చేసి అంతా చేసేవాళ్ళు ఇప్పుడు అసలు ఆ ఒడ్లు దంచుకొని అన్ని దంచుకొని అన్ని చేసుకునేవారు అప్పట్లో మ ఇవాళ ఒక పని చేయాలంటే ఎంత అవస్థ పడ్
మ్ నానా అవస్తలు పడుతున్నాం ఇప్పుడు మాత్రం
కానీ అప్పుడు తిండ్లు వేరండి బాబు ఇప్పుడు తిండ్లు అన్నీ ఆ కెమికల్స్ తో పండించే అప్పుడు తిండ్లు మరీ అసలు హైజినిక్ అసలు
చాలా హైజినిక్ ఉండేవి కొంచెం కాస్ట్ కూడా ఇంత ఉండేది కాదు సో ఒకల్ తినే దగ్గర ఒక నలుగురు తినడము అట్లా ఉండేది ఇంత హైజినిక్ గా ఉండడము ఇలా ఉండడము లేదు అప్పట్లో మ్ ఒక తిండి ఇప్పుడు ఉన్న ఒక గ్లాస్ రైస్ పెట్టుకున్నమంటే మన ఇద్దరికి ముగ్గురికి ఎక్కువైపోత్ ంది అప్పట్లో అలా కాదు క ారాలు ఉప్పులు కారాలు ఎక్కువ తిన్నాడము ఇప్పుడున్న జనరేషన్ కు ఉప్పులు కారాలు ఎక్కువ తింటే కొంచెం షుగరు బిపీలు రావడము
అవునవును అవును అవును అప్పట్లో వాళ్ళు ఆవకాయలవి పెట్టాలం టే వాళ్ళంతట వాళ్ళే కాయ తెచ్చుకొని వాళ్ళే కత్తి పిటతో కట్ చేసుకొని మెరపకాయలు తెచ్చుకొని ఎండ పెట్టుకొని దంచుకునే వరట కారం దంచుకునే వరట ఉప్పు దంచుకునే వరట పసుపు దంచుకునే వారట ఆవు పిండి అన్ని దంచు కునేవరట అప్పట్లో మనకిలా మిషన్లు లేవంట అప్పుడు వాళ్ళకి
అవును
అ దంపి దంపి చక్కగా ఒక జా ఏంటి నాలుగైదు జాడీలు ఆవకాయ్ ఎతేవ రట్టండి అప్పట్లో
మ్
ఇప్పుడు మనం ఒక డ చిన్న డబ్బా ఆవకయ్ పెట్టుకోవాలంటే అవస్థ పడు తున్నాం నిజంగా అన్ని రెడీమేడ్ తెచ్ కోని కో కో కలుపుకోవాల్సి వస్తుంది
అవును అంతా జనరేషన్ చేంజ్ అయింది కదా అప్పుడు జనరేషన్ లో అప్పుడున్నా కాలం కాదు కాబట్టి కొంచెం ఇం ఇప్పుడున్న మోడరేషన్ కి చాలా డిఫ్రెంటు ఇ చెప్పా కదా ఇప్పుడు పిల్లలు అట్లనే ఉన్నారు హైజనిక్ గానే ఉన్నారు ఇప్పుడు ట్రెడి ట్స్ కూడా హైజనిక్ గానే ఉన్నాయ్ అన్నీ
అవునవును ఇప్పుడు ఏదంటే ఒక పెళ్ళికి వెళ్ళాలంటే ఆగు ఐదు నిమిషాల్లో రెడీ ఐ ఇప్పడికి ఇప్పుడు వెళ్ళిపోతా తున్నార్ ఒక పెళ్ళి మండపం కట్టాల్సిన అవసరం లేదన్నీ డబ్బులు ప ఇస్తే కట్టేస్తున్నారు ఒక మండపం ఒక రోజు లో ఒక అరగంటలో రెడీ అయిపోతుంది మండపం
అడటడీ అయిపోతుంది అప్పట్లో అలా కాదు కదా, ఒక రెండు మూడు నెల్ల ముందు ముందు నుంచే ప్లాన్ చేసుకోవడోము పందిరి వేయ్యడము తాటాకుల్తోటి అవి కూడా చాలా స్ట్రాంగ్ ంగ్ ఇంకా మ్యారేజ్ అయ్యి ఒక వన్ ఇయర్ అయ్యేంత వరకు కూడా ఇట్లా జనాలకి తెలుస్తుంద అన్ మాట అంటే జస్ట్ లైక్ ఎట్లా ఈ ఇంట్లో ఈ సంవత్సరంలో పెళ్లి జరిగింది అన్నది అనేది ఒక ఐడెంటీ అనేది కనిపిస్తుంది ఆ ఇంట్లో ఇప్పుడు అలా కాకుంటడా ఏదో ఫంక్షన్స్ హాల్లల్లోకి వెళ్లడము ఫంక్షన్ హాల్ మొత్తం ఇట్లా ఉమ్ ఆర్టిఫిషిల్ గా రెడీ చేసి పెట్ పెట్టడం ఏం
అంతే పెళ్లి కూతురు దెగ్గర నుంచి అన్ని ఇప్ ఇట్లా వెళ్ళి ఇలా కూర్చొని ఇలా పెళ్లి చేసుకొని రావడం అవుత్ తుందండి ఒకప్పుడు మన అప్పుడు కాలంలో ఏముంది చక్కగా జన వచ్చి పసుపు పెట్టి ఒంటికి శుభ్రంగా నలుగు పెట్టి స్నానం చేయించి ఆ ఎంత ఇదిగా రెడి చేస్
ఉమ్ ఊళ్లో జనాలందరూ ఒక దగ్గరికి గాదర్ అ అవ్వడము అంతా ఉండేది ఇప్పుడు ఏం లేదు వాట్సాప్లలో ఫోన్స్ లల్లో ఇలా కాల్స్ చేసుకోవడము పెళ్ళికి వెళ్ళడము కూల్ పెళ్ళ పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకుని చూడము లంచ్ చేయడము బయలుదేరి రావడము మలా ఐపేంది
పెంది అవును ఒక పెళ్ళి కార్డ్ కి ఒ ఎ ఒర్ నా వంద్ నెల రోజుల్ నుంచి వాళ్ళు తిరిగేవాళ్ళు పెళ్లికార్డ్లు ఇవ్వాలంటే ఇప్పుడు వాట్సాప్ లో కార్డు పెట్టేస్తున్నారు శుభ్రంగా కార్డు బట్టి పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సి వస్
వెళ్ళాల్సి వస్తుంది అంత చా చేంజ్ ఐపే ఐపేంది కదా ఇప్పుడు జనాలు చేంజ్ అయిపోయారు అప్పట్లో ఒక ఇంట్లో వచ్చేసి ఒక థర్టీ మెంబర్స్ వరకు కున్నాగాని ఆ్చర్యపోవాల్సిన అవసరం లేదు అత్త, మామ, భర్త, భార్య, తమ్ముడు, తమ్ముడు భార్య, తమ్ముడు పిల్లలు మన పిల్లలు అని చెప్పేసి ఉమ్మడి కుటుంబంలా ఉండేది అప్పుడు ఈ ఫ్యాన్లు కరెంటు ఇవి కూడా ఏముండ్
అదేముండవ్ కదా ఉండో కదా అప్పట్లో ఎలా ఉన్నారో ఏంటి అర్థం కావట్లేదండి మనం ఇప్పుడు ఒక క్షణం ఫ్యాన్ లేకపోతే ఉండ్లేం
ఆ బయట్నే పడుకోవడము మం చాల అవన్నీ వేసుకోవడం బయట మంచిగా వెన్నల కింద పడుకోవడము నెచురాలిటీని ఎంజాయ్ చేసి
అవును అవును ఇప్పుడు అదేం లేదు ఒకళ్ళు ఇంట్లో ఇంట్లోకి వెళ్ళారంటే మళ్ళీ ఇంట్లో నుంచి బయటికి రావనే రావట్లేదు ఒకళ్ళు కూడా కనీసం సాయంత్రం అనేసరికి ఆర బయటికి అన్ని కుటుంబాలు వచ్చి కూర్చొని చక్కగా ఆ ఏంటి మాట్లాడుకోవడమూ ఏ ఒకదాని గురించి ఒకటి మాట్లాడుకోవటం తెలుసుకోవటం అట్లా జరిగేది
అవును
ఇప్పుడు అది ఏమి లేదు అసలు ఎవరికి వాళ్ళు బిజీ లైఫ్ అయిపోయింది అసలు
బిజీ లైఫ్ అయిపోయింది ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయారు ఇంకా ఒకరికి ఒకరికి సంబంధాలు అనేవి లేపో కుండ బంధ బాంధవ్యాలు అనేది లేకుండా ఏదో ఆ చుట్టం చూపు అంటారు చూసారా అలా చుట్టం చూపు ఎప్పుగా రావడము పిలిస్తే పోవడము లేదంటే కాము ఎవరింట్లో వాళ్లు పడుకోవడం అంతే
ఆ అవును అవును ఒక ఫ్యామిలీ అంటే ఒక తాత ఒక నానమ్మ ఒక ఒక బాబాయ్ ఒక పిన్ని పెద్ద నాన్న పెద్దమ్మ అందరూ ఉంటారని చెప్పడాలు అవి కూడా లేవు పెళ్ళిళ్ళకి ఇప్పుడు ఏదైనా ఫర్ సపోజ్ ఏదైనా పెళ్ళికి కెళ్ళా అనుకో ఇగో ఈయ నీ బబాయ్ అవుతారా ఈయన పెద్దనాన్న అవుతారా అని మనం అప్పుటికప్పుడు పడిచే ప చేసుకోవాల్సి వస్తుంది
అవునవును పిల్లల్ని అప్పటికప్పు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని ఇంకొతాను మీ బాబా అప్పట్లో అలా కాదు కదా మొత్తం ఏదైనా చిన్న ఇష్యూ అయిందనంటే మొత్తం దందా దందా ఊరికొచ్చి రావడము యూనిటీ అనేది ఉండేది ఫ్యామిలీలో యూనిటీ లేకుండ పోయి
పోయింది అదే కదా ఇప్పుడు అసలు ఈ జనరేషన్ లో ఒకరికి ఒకరు కాకుండా పోతున్నారండి నిజంగా ఆ పా అట్లా అంటే చక్కగా అందరు కలిసిమెెలిసి ఉండి ఒక అభిప్రాయం మీద వెళ్ళలి ఒక పని చేయాలంటే నగురు నాలుగు చేతులు లే ఒక పని సక్రమంగా నిర్మించడు ఇప్పుడు ఎవరి పనులు వాళ్లే చేసుకోవాల్సి వస్తుంది
ఆ ఎవరి పనులు వాళ్ళే చేసుకోవడము ఏదో పిలిచారంటే చుట్టం చూపుకోపోవడము రావడం అంతే జరుగుంది
ఆ అదే అవుతుంది అసలు
ఆ ఎక్కడైనా అంతే ఉంది లేండి ఇప్పుడున్న జనరేషన్ లో అప్పుడు వాళ్ళు అడిగి అయితే కదిలిస్తే ఏమంటారు చూసినాం అంతా ఇట్లా చెప్తుంటార అనమాట అప్పట్లో మేము ఇలా ఉండే వాళ్ళము అలా ఉండే వాళ్ళము అది చేసే వాళ్ళము ఇప్పుడు ఈ గోధుమలు ఇవన్నీ ఉంటాయిదా అవి తీసుకొచ్చి గ్యాదర్ చేసుకొని సెల్ఫ్ గా ఎవరిది వాళ్ళ చేసు చడ అనమాట ఇట్లా మిల్లులు వాటిల్లో వెయ్యకుండా వాళ్ళిద్ద అంచు ఆ పొట్టు తీసుకోవడము తీసిన తర్వాత అవన్నీ ఒక దగ్గర వేసి ఆ షేర్ చేసు అనమాట చిన్నోడికింత పెద్దోడికింత మాకింత అట్లా షేర్ చేసుకో కావడమూ అలా షేర్ చెస్ కని ఏదైనా సరే ఈవెన్ రైస్ అనే కాకుండా ఏదైనా సరే ఒక కుటుంబంలో అట్లా షేర్ చేసుకుని అట్లా తినేవాళ్ళు
అవున అవునండి మీరు చెప్పింది కరెక్ట్ అట్లా జరుగ బడ్డే కదా అప్పట్లో వాళ్ళందరూ అలా కలిసిమెలిసి ఉండగలిగారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారే ఒకళంటే ఒకళ్ళ పడట్లేదు కూడా
ఒకళంటే ఒకళకి పడకుండా అయిపోయింది అసలు ఏమంటారు ఇంట్లో వాళ్ళకంటే అంటే ఇదిలో వాళ్ళు నయం ఉన్నట్టుగా ఇంత వాళ్ళ కంటే కూడా బయట వాళ్ళ ఎక్కువయిపోంది
అవును జనరేషన్ ఎలా మారిపోతుంది
మార్పు జ, నరేషన్ లో, మార్పు, అది అంతే, చేసేదేం, లేదు.
అ ల అట్లాంటిది, మాత్రం, మన, పిల్లలకి, మనం, నేర్పించకూడదండి, బాబు. ఏమో, నలుగురులోకి, ఎళ్ళినప్పుడు, ఆ ఆమ్. బాబాయ్, పెద్దనన్న, బావున్నావా, అని, అడగడము, అట్లా, మనం, నేర్పిస్తే. ఆ వాళ్ళు, ఎట్లయినా, ఉండనివ్వండి, మన పిల్లలకి, మనం, మూ నేర్పించాలి, గదా.
అవును, అంతే, గద, ఇప్పుడు, తరుచుగ. పిల్లలకి, ఏందంటే, మీ బాబాయ్, మీ పిన్ని, ఇట్లా ఉన్నారు, అట్లా ఉన్నారని, మనం చెప్తేనే, వాళ్ళకి, అర్థంమవు.
అవునూ, ఆ కుటుంబాలు, కుటుంబాలు, అప్. అప్పట్లో, ఉన్నారంటే, ఆ అలా, కలిసిమెలిసి, ఉండబట్టే, కదా.
అవునండి, సరే అండి, మరి. ఆ బాయ్ అండి ఉమ్ ఉంటా.